కట్ ఏది
కట్టయిపుకోమిలిి బాకోమలిి
బాగున్నావండి నువ్వేం చేస్తున్నావు తన్నావా
ఆ తిన్నాగా కొమలి ఎప్పుడంటే ఈ రోజు ఏమైందంటే మేము బుక్ ప్రింటింగ్ దిపించ ప్రాజెక్ట్ వర్క్ తెల్లరు నుంచి దీనిలో డైరెక్ట్ గా యిదు గంటలకు తిన్నా నుదిన్నావా
లేదు కనీ తీన్లే ఈ రోజు
ఎందుకు
స్పెక్ట్స్ పోయానా లేట్ అయిపోయింది ఇంకొచ్చినా ఫుడ్కి ఏం పోతాం అని పోలే కిందికి
ఉమ్
ల్యాప్టాప్ లో సేవ్ చేయాలంటే ఏం చెయాలి
కంట్రోల్ ఎస్ నోక్కాలి
కాపి చెయ్యాలంటే
కంట్రోల్ సీ నోక్కాలి
సెలెక్ జె
నాక్ తెలీదు సెలెక్ట్ అంటే డబుల్ ట్యాప్ చేసి మొత్తంన్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు ఉమ్ వస్తది కొంలే అయిపోయ్ బుక్కు కూడా చేపిచ్చేసాం మీరు
మీరు ఫాస్ట్ గానీ మాది ఇంకా అవ్వలేదు
నీకీ అబ్బా మీరు ఎవరో అన్నారండి ఇది సైన్ కూడా అయిపోయిందని
టర్గాని ఏం కాలే
అవునా ప్రిన్సిపల్ మేడము ఏమన్లేదా బామట్డ్
మేడమ్ ఏమన్లా ఆమ్కి టైం కుదరలే కాబట్టి ఆట్టట చేసుకొని వెళ్ళిపోతా అనీ పేజ్ ఒక్కటే ఎగ్జామినర్ పేజ్ ఉలా ఆ పేజ్ ఓక్ కుటిస్తే చాల్ అం సైన్ పెట్టేస్తది. తప్పున్నా తప్ లేకపోయినా మనం తిట్టిద్ది తిట్టించ్కోవాలి ఆ నెక్స్ట్ ఒచ్చి ఆమె ఆల్ది బెస్ చెప్పిస్తీ ఒచ్చియలే ఇప్పుడు మీకు అది కూడా లేదు కదా ఆడ ఆమె సైన్ పెట్టటిస్తుంది కాబట్టి ఇంకేం పన్లే ఏం చేయకుల్లి ఏన్ తిట్టనో తిట్టదు
అవునవునవును వేరే అంటే అందరు రాకుండా ఎవరైన్నా టీమ్ లో అబ్బాయిలు ఎవరన్నా ఉంటే ఐదు బుక్లు ఇచ్చి పంపిస్తే ఆమె సైన్ చేస్తుందంట నెక్స్ట్ మేము ఎక్స్టర్నల్ వైవా రోజు
అదివడి అడుగ వియాసి క అడుగ ఎక పోవాలంట కదా
ఆ ఏమో తెలీదు ఆ ఇల్ ఎక్కడుందో
హరినాథపురం అంటున్నారు ఏఆర్సి అంటున్నారు ఏ ఊర్ ఆమెది
సి ఆర్లు పడతార్లే మనకేం కాని ఆ టెన్షన్
ఉమ్ము
ఇంకా కిమ్లిన్
మీ వాళ్ళందరూ అయిపోయినాయా ప్రాజెక్ట్లో
ఆ ఇయి పనిట్టే మ్మ్ ఇంట్లోల్లక్ కాల్ చేసావా అందరు బాగున్నారా మీ మమ్మీ మీ డ్యాడి చెలేదా ఏమీ
ఏమంటే ఇది ప్రాజెక్ట్ లో అయిపోయి చేయాల
ఉమ్ మళ్ళా సాఫ్ట్ కాపీలు కూడా చేయమంటరే దాన్
ఏమేమో చేయమంటున్నార్ అసలు ఏమర్ధం కాట్లే
ఎందుకు కోమలి చేస్ చేస్ చేసి విసుగు ఓచ్చేయి ద ల్యాప్టాపు
సన్నాయి దాంత పాటి
ఉమ్ హు ఎం మీ టీమోల్ ఎవరు హెల్ప్ చేయలేదా
ఆ
మీ టెమోల్లూ ఎవరు హెల్ప్ చేయలేదా అన్
మా టీమోల్ బాపుం వేరే అమ్మాయ్ దీంట్లో ఉంది దీంట్లో డిగ్రీ ఎగ్ జమ్స్ ఉన్నాయ్ కదా దాంట్లో ఆ పాప డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయని ఆ పాప చదువుకుంటునుంది
ఉమ్
వాళ్ళని అడిగితే నెట్ నెట్ నెట్ నెట్వర్క్ ఇష్యూ అంట
ఉ
హాస్టల్ లో ఉంటారు వీళ్లు
అసలు మ్యాటర్నా ఎతుకి పెట్రా
ఉమ్ ఎతికి పె అసలు మనం అడుకోవాలి అందరిని మీరు ఎట్లా అడుకుంటారు
మేము అన్ని నేనే మూసుకొని చేేసుకుంటాం
అంతేగాని
ఎట్లా పెట్టరని తెలిసి నేనే గమ్మున చేసుకుంటాన్ని
ఇంకేం చేయలేం గానీ ఏందంటే ఏ ఏమన్నా కూడా గోడలకి చెవులు అన్నీ ఉంటాయి
నిజంగానే
ఈ రోజు అన్నాను తెలుసా ఏమని కనీసం రెస్పాండ్ అవ్వ అంటే దానికి ఫీల్ అయిపోయారు వాళ్ళు
ఉమ్
ఇంకా ఏం చేయలేదంటే చేసినటువన్నీ కనిపించదు అన్నట్టు మాట్లాడారు
ఉమ్
సరేలే అని వీలతో ఎందుకని మాటలని కామ్ గా అయితి ఉమ్
చేయలేం వాళ్ళు వాళ్ళొళ్ళకి వాళ్ళ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు మన సైడ్ ఎవరు ఉండరు కదా
నిజంగానే మనం ఒంటరి అయిపోతమ్ లాస్ట్ కీ
ఉమ్
అందుకే ఎవరితో ఏం మాట్లాడరు గమ్మునుంటా
ఉమ్ అందుకని ఇంకా ఏం చేయాల అర్ధం కాక కామ్ గా అయిపోయి పృథ్వీ అని మా క్లాస్ అబ్బాయి అబ్బాయితో మాట్లాడుత ఉత్త కూర్చున్న ఇంకోళతే ఏం మాట్లాడతాం వాళ్ళది కూడా కాలేదంట వాళ్ళది గూడూరు లో చేపిస్తున్నాడు
ఉమ్ లేటుగా వచ్చిందాట్న
నీట్గా అంటే వాళ్ళు రేపోస్తుందంట వాళ్ళది కూడా అది
ఉహూ
ఉమ్
అందరువి రేపే అంట కదవి అంట అంటంటే ఎంత మంది పోనాయంటే కరెక్ట్ గా ఒక ఫోర్ మెంబెర్స్వి సైనానుకో ఓ ఒక ట్వంటీ మెంబర్ ట్వంటీ బ్యాచెస్ కదా మనము మిగిలిన బ్యాచెస్ అన్నీ ఉన్నాయ్
ఉమ్
సునీల్ శర్మా చోల్వ అందరువి
ఓకే ఓకే ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు సెమ్ము
ఏందా అసలు మాకు నైన్టీన్త్ పెట్టినారు గ్యాప్ కూడా ల్యా
హుమ్
ఏం చదవాలో బయోస్టాటిస్ అర్ధం కాలే
రేపు పండంగ కదా రేపు లీవ్ ఇచ్చింటే రేపు చదుకో
రేపు చదువుకుందాం అంటే ఆడ ఇపి ఇపి ఇటి ఇపి తలకాయ నొప్పి ఇగ
అవును గదా
ఉండే ఆవై వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళు అదొక్క బాధ
అవునా అంటే వాళ్ళు టఫ్ గా అడుగుతారా క్వశ్చన్స్ ఏమన్నా
టఫ్ అంటే వాట్ ఈస్ వాట్ అని అడుగుతారంట
ఉ
వాళ్ళు నచ్చినోల్లని ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అవి
అయ్యో.
ఉ కష్టమపోయిందా అని
అవును ఎవరిని చెప్తారో తెలిదు క్వశ్చన్ల అడిగితే ఆన్సర్లు ఏం చెప్పాలో తెలిదు.
ఉ
అ ఇంకే కోడి ఎందుకు మీ రూమ్ లో డిస్టర్బెన్స్ వినిపిస్తంది. వేస్ట్ ముఖం ఎవరో నవ్వుతాన్ర్రె.
ఒక పిల్ల అంటుంది బక్ మొహంది. వేస్ట్ మొహంది.
ఉమ్ ఆ పిల్ల నవ్వుతాండిదె
ఆ పిల్ల నవ్వుతానే ఉంటుంది గాని అరుస్తానే ఉంటది ఎంతసేపు అయినా.
ఉమ్ నోరు నొప్పి రాదా ఆమెకి
ఉండదు. ఆయమ్మ వస పిట్ట వాళ్ళమ్మ వస పోయేసింది చిన్నప్పుడు
ఉమ్ అందరు బాగుండార్ ర్రా మీ రూమ్ లో
మా రూమ్ లో ఒక ఆమీకి కడుపు నోప్పి అని పడుకోన్నది.
అవునా! హాస్పిటల్కి పోయే
పోదాం రా అంటే. చ్చ్ వాళ్ళు ఫ్రెండ్ లేదని నేను పో రాలేను లే అనింది.
ఆ ఎందుకు?
అందే వాళ్ళ ఫ్రెండ్ అయితే కంఫర్టబుల్ మీద కంఫర్టబుల్ గా ఉండరు.
అంతేలే
అంటే ఉంటారు కదా పర్టికులర్ పర్సన్స్ తో మనక కంఫర్ట్ గా ఉంటాం కదా. ఈ ము అసల
ఎవర్రా బాబా భలే డిస్టర్బ్ చేస్తాంది. తంగల్ మొఖంది.
బల్లెన్ గానీ స్టోరీస్ చెప్తా ఇమి చెప్ నవరంతలు
ఉమ్ అట్లా మాట్లాడకూడదు మధ్యలో
ఆయమ్మికి తెలీయదు. తెలుసా ఆయమ్మికు అమ్మో ఒకటి గాదు అన్నీ మళ్ళా వాళ్ళ సారే ప్రాజెక్ట్ మొత్తం లీడ్ తీసుకుంటారు.
బా హింగే ఏమ్ బో వాళ్ళే ఎంత అదృష్టవంతులో
కొంచం ఆ ర్ అట్లా చేస్
దేని పైన తీసుకున్నారు వాళ్ళు ప్రాజెక్టు.
ఏవ్ అంతా ఇంది క్యాప్రా పిల్ల అని ఒక డ్రగ్ మీద చేసినారు. పక్నున్నాయి ఏమీ ఆ అవే ఇంగ నేను గూడ రెడ్డి
అంటే ఆ పిల్ల చెప్పింది ఇనలే ఓగరు ఇల్లో ఆ అంటే క్యాప్టరూపిల్ల మేము చదివాం కదా. అర్నాకాలుదు. ఉమ్ అది గుర్తుంది. ఉమ్ నువ్వేం తీనందే
ఎందంటే అని నుంచి వచ్చినా ఇంకా దానికి పదిహేదు వందలు అయిపోయిందిను కొంచెం కడుపు లో తిపేసింది జీర్ణించుకోలే పోయిన
అవునా
దానికి
మళ్ళీ తినేటవన్నా ఏమన్నా తెచ్చుకోలేదు బయట నుంచి
బైట నుంచిన దానికే అయిపోయా డబ్బులు ఇంకేముంటది మనకు
పిజిలో
బా చేస్తది పోయిపోయినా ఈరోజు బోండాలు ఉన్నాయి కాగాని ఒకరు తిన్నందే మ మంచిదంద బాగుండాలిని
ఎందుకు
గోన గట్టేసి బయటికి ఎందుకోసం ఎదురగగావచ్చు వచ్చపడతాయి సాగుతున్నాయి కానీ బోండాలు
ఆహా ఇప్పుడు మీకు పయిల్లా చేస్తాన్రా ఫుడ్ బాగా చేస్తాన్రా అంటే నీట్
ఏంలా ఉడకాదు ఆ కొర ఇంకా
అంటే కొన్ని సైడ్ల అయితే డస్ట్బిన్ దగ్గరే వాష్రూమ్
నవల్ల గతే ఇగ తినను నేను
ఆ అయ్యా నేను అస్సలు తినను పిజ లలో అయితే బయటే కొనుక్క తింటా
ఇంకా తెలిసు నాక ఇంకేం తింటవలే
ఆ తినన్ నా అసలు అసలు చ నాకి ఈ పిజ లంటినే పాడవవు కంలీ ఎందుకు నీట్నెస్ గానే ఉండరు.
మధ్యలో ఎవరో జిండుపమ్ కావాలంటే ఇస్తాను
సరే ఇంకేంకోమ్లి బా ఉన్నావా
బాగున్నాను నువ్వు బాగున్నావా
ఉమ్ బాగుండా సర్లే ఇంట్లో వాళ్ళకి కాల్ చేయి
సరే
సరే అయితే గుడ్ నైట్ టాటా జాగ్రత్త నువ్వు కూడా